హలో
హలో
కలో
హలో బాగున్నార బాగున్నారా హుమ్ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఆ వినిపిస్తుందండి కొంచెం బ్లర్ అయితుంది వాయిస్ అవున
త
తిన్నార
మీరె ఏమ్ చేస్తున్నార్
ఏం చేయట్లేదండి కందులు ఎండ బోసాము
అవునా కొన్నార ఎక్కడ కొన్నారు
ఆ తిరుమలగిరిలో తెచ్చామండి మేము
ఆ హోహో ఎవరిది పోయి తీసుకొచ్చారు పెద్దనాన్న
ఆ అవునండి
ఎన్ని కేజీస్ తీసుకొచ్చార్ ఎంత పడింది
ఆ టెన్ కేజీస్ తీసుకొచ్చారు దాని రేట్ తెలియదండి హు అంటే ఇంకా పప్పు తీసుకుంటాము ఇంకా దొరకలేదు అని
తిరుమలరు కీరే కదా పదవి దొరుకనాయ
మ్ అహా మామయ వచ్చి తిరుమలగిరి కాదేవరులో అంబడయినే
ఆహహ
ఉ
మాది మేము కొన్నాము మలిసేరాము మొన్న బావ వస్తుంటే పట్టుకొచ్చిండు కేజీ వాట్కొచ్చిండూ
ఇంకా అండి ఏం వంట చేసినారు.
నిన్న వంండని పప్పుటమాట బాగుంది
అవునా
ఉ
ఏం వంటలు చేస్తారు మీరు రోజు ఏమన్నా కొత్త వెరైటీ వంటలు చెప్పండి
కొత్త వెరైటీ వంటలు అంటే ఏం చెప్పాలి ఏ ఆ నిన్న మా పాప కోసం అడుగులు చేశాను
అవునా ఎలా చేశారు అది
బొబ్బరి పప్పు తోటి చేశాం అండి
అవును ఆ బావుంటాదా
బావున్నాయి అండి
అవునా బొబ్బరి పప్పుతోటి బొబ్బరి పప్పుతో ఎప్పుడూ వినలేదండి
అవునా ఇట్స్ మై ఫేవరెట్ యాక్చువల్ గా నను ఆం మినపప్పుతో వేసేవి అంత ఇష్టపడను
అవునా
బొబ్బరిపప్పుతో చేసేవి మడుగులంటే ఇష్టం ఎందుకంటే ఎనకట మన నానమ్మ వాళ్ళు బొబ్బరిపప్పు ప్పుతో చేసేది ఇప్పుడు బొబ్బరి పప్పు గ్యాస్ అనేసి ఎక్కువ చేయ ట్లేదు గానీ ఇప్పుడు కొత్తగా మినపప్పు తో చేయడం నేర్చుకో కున్నారు గానీ అంతకు ముందు బొబ్బరి పప్పు్తో చేసేది ఆ టేస్టు వేరే ఉంటాది ఎక్కువ యాక్చువల్ గా నేను మర్చిపోయాను అసలు బొబ్బరు పప్పుతో చేస్తారు బావుంటాయి అనేసి ఎందుకంటే ప్పులు తినడమే మానేశాను కాకపోతే మొన్న రీసెంట్ గా మన శిరీష వదిన వాళ్ళు మా ఆడపడుచు వాళ్ళు ఏషిళ్లు కొన్ని పంపిస్త ఏ ఆ ఫ్లేవర్ ఎంబటె క్యాప్ చెయ్యగలిగాను నేను ఇవి బొబ్బ బొప్తో చేసేవి కదా ఆ అవును అని అన్నారు సో నేను అట్లా పిచ్చి మొన్న బ్బర్లు ఉంటే పోసి పట్టిచ్చుకొచ్చి ఏసాను
ఆ తెలుసు కాకపోతే ఎప్పుడు చెయ్యరండి మా వాళ్ళు
హ్మ్ హు మ్మ్ ఎక్కువ మినపప్పుతోనే చేస్తారు ఎందుకన్ టే అన్ని విధాలుగా ఉంటది అంటే కొంచెం గ్యాస్ అని మోషన్స్ అని అది ఇది అని అనుకుంట్రూ
మ్మ్ శేన్నగ పప్పుతో ఎప్పుడైనా ఒకసారి
శనపప్పు తోటి పూస చేశానండి ఆ ఆ మధ్యలో చేసా చాలా సన్నగాటి సేమ్యా గా ఉంటాయి చూడండి
అవునండి అంటే బియ్యం పిండి పొయ్యలేదా ఇగ
ఆ పోసానండి ఆర్ ఒక కప్పు శెనగ పిండికి రెండు కప్పుల బియ్యం పిండి పోసాను బట్ ట్ అందతో బట్టే పోసాను కానీ చెప్తున్నాను నీకు క్వాంటిటీ ఎట్లని మ్మ్ అందతో పట్టి పోసాను అయ్ అహ్! మ్మ్ మీ బావగారు మధ్యరాత్రి లేసి కూడా తిన్నారు
అవునా? అంటే అంత మెత్ అంత క్రిస్పీగా ఇట్ల బాగున్నయి గావచ్చు
సిగా నోట్లో ఏస్తె కరిగిపోతున్నయ్, మస్తున్నయ్ అనేసి, మధ్యరాత్రి నిద్ర పట్ ట్లేదు అని తిన్నడు
పిల్లలకు గుడా అట్ల బావుంటది గదా
ఆ మల్లనే ఉంటాయ్ కాకపోతే ఏందంటే వీళ్ళకు పెద్ద పాపకి ఓకే చిన్న పాపకి కొంచెం అంత పర్రపర్ర నమలనీకి రాదుగ, మింగుతే గొంతులో ఇరుకునట్ ఉంటాయ్ గదా కొన్ని పాలు పోసాం అనుకో నానుతయ్ అప్పుడు తిన్నాలే అప్పుడు మా చిన్నోడు ఒకే ముద్దకు నోట్లో ఏసేస్తడు ఊహ్
ఉన్నాయండి క్వాంటిటీ ఎట్ల దీసుకుంటరు మీరు
దేనికండీ
కొల్తలు
బొబ్బర్ పప్పుకా
ఆ
ఒక కేజీకీ వంద గ్రాములు నేనైతె హాఫ్ కేజీకి అందాజ బట్టి బోసిన పిడికెడు పిడి కుడికి ఎక్కో బోసిన
అవునా, పట్టిస్తారా అండి మిల్లుందా?
ఆ మిల్లూ ఇక్కడ దగ్గరలో ఉన్నది. వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచీ, మా పెద్దమ్మోలంత దూరం ఉండేటట్టుంది.
అవునా?
మా ఇంటి దగ్గర నుంచి, మా పెద్దమోళ్ళ ఇంటి అంత దూరం ఉంటది. వెళ్ళి ఆ కేజీ పట్టం. ఫస్ట్ టైం వచ్చారు గదా! పట్టాము అని జెప్పింది. ఆ ఫైవ్ రూపీస్ ఛార్జ్ జేసింది.
ఉహూ ఈ ఆయిల్ ఎట్ల? ఆయిల్ ఒక ప్యాకిట్ బోస్తరా అండి నూనె?
అహ ప్యాకిట్ బోయనండి అంత వేస్ట్ జేయలేను. ఎందుకంటే కాగి కాగిన నూనె వాడొద్దు. హెల్త్ కి మంచిది గాదు క్యాన్సర్స్ ఒస్తయ్ అందుకనేసి సగంలో సగం బోసి కొన్ని కొన్ని కొన్ని కొన్ని చేశాను. ఆ పావులు, పావులు కొన్నానండి. ఒక గ్యారెల్ మిషిన్ దీసుకోవాలి.
అవునా అయితే పిల్లల మట్టుకీ ఒక అర కేజీ, కేజీ అట్ల జేస్తారా అండి.
కేజీ అంత చేయను పావు కేజీ, హాఫ్ కేజియే చేస్తాను ఇగ
మరీ పిల్లలకంటున్నారు, కారమేస్తారా అండి.
లైట్గ కారం ఓమ ఎయ్యంది చెయ్యనే చెయ్యను.
అవునా
కొంచెం క చేస్త ఏస్త కారం ఏసే స్తను కారం ఏయకుండా బాగుండదు. గంజి గంజి ఉంటది. పలలు బోసుకున్న. కొంచెం కారం ఉప్పు ఆమ్ ఓమా పట్టించేటప్పుడే బియ్యంలో బోస్త
అవునా కొందరు నువ్వులేస్తారంట గదండి.
నువ్వులు బా గ్యారెలల్లేస్తము పోయిన సారి నువ్వులు, పెసరపప్పు నూ ఇంకా పల్లీలు కల్మాకు, కొత్మీరివన్నీ ఏసిన ఎల్లిపాయదంచేసిన, ఇవన్నీ ఏశాను అవ్ గ్యారలల్లో
అవునా అహ్హ లేదు, మడుగుల్లో గుడ నువ్వులేస్తారంట పిండిలో
ఏస్తారు లడ్డీ లడ్డీగ ఉంటయి జూడు అవీట్లో ఎయ్యాలి చిన్నవాటిలోకి జారవు. ఊమ్ పావులు లడ్డుగా ఉంటయి ఆ మా అమ్మ జేస్తది నువ్వుల ఓమ ఏస్తది అప్పుడప్పుడు లడ్డుగ జేస్తే ఉంటది జూడు వాటికి మన్ అంటే లోపల గాలి ఉఫను ఊదిన కూడా గాలి వస్తది బంగా ఇట్లా మంచిగా మంచిగా లడ్డు బియ్యం అయినవి బియ్యం మావి కంట్రోల్ బియ్యం లడ్డు బియ్యంతో చేసే అప్పలు మంచిగా వస్తాయి.
మీకు ఇస్తున్నారా అండి ఇంకా లడ్డు బియ్యం
లేద మమ్మీ వాళ్ళకి ఇస్తూ ఉంటే మమ్మీ ఒక రోజు ఒక టెన్ ఫిఫ్టీన్ కేజెస్ తీసుకుని వచ్చింది.
అవునా
మళ్ళీ ఒకసరి అడగాలి ఇలాడ్డు బియ్యంము
ఏమన్నా గవ్వలు బాదుషా ఏమన్నా చేస్తారా అండి పిల్లలకి
గవ్వలు చేస్తానండి బాదుషా చేయను గులాబ్ జామున్ చేద్దామ అని అనుకున్నాం గాని మా పెద్ద పాపకి దగ్గు వచ్చింది ఆ ఆమె ఒకక్కటి రెండు సరిపెట్టుకోద్దు గిన్నె మొత్తం కావాలి అంటది తిని మళ్ళా దగ్గులేస్తదని
అవునా అంటే మంచిగా ఎప్పటికి ఏదో ఒక స్నాక్స్ చేస్తూనే ఉంటార
ఎప్పటికి అదే పని మాకు ఆ మా త్రిషు గాడికి అన్నం పెడితే కూర మింగుతది అన్నం ఆడపెడత్ది
అవునా
ఇలాంటి స్నాక్స్ పక్కా
మంచిగా చేస్తారు అయితే అన్ని వంటలు చేస్తారా అండి మీరు
ఆ మాక్సిమం నిన్న పావ్ కేజీ చికెన్ తీసుకొచ్చి పిల్లల మందం పెట్టేసిన
అవునా ఏం ఎట్లా ఏం పెట్టేసారండి ఆహా కర్రీ చేసి పెట్టేశారా
ఆ కర్రీ చేసి కారం ఎక్కువ వేయకుండా పెరుగేసి యేస్నా పెద్ద పాప తినలేదు ఎక్కువగాని చిన్న పాప దంచింది
అవునా మంచిగా చేస్తారా అండి మీరు వంటలు
ట్రై చేస్తామండి
ఆహ్ కొత్త కొత్త కొత్త కొత్త వంటకాలు తయారు చూస్ చేస్తారా అండి
పిల్లలు తినాలి అంతేఇగ
ఆ కొత్త కొత్త వంటకాలు ట్రై చేస్
అబ అబ్బా అప్పా హ్మ్ ఇంకేం చెస్ మీరేం చేయరా అండి పిల్లల కోసం స్నాక్స్
ఆ చేస్తామండి ఏం ఏం చేసినా కూడా మేమ్ ఉ అత్తగారి అత్తయ్య వాళ్ళతో అందరం తినేలాగా చేస్త స్తామండి పిల్లలకి అనేది ఏమి ఉండదండి హ్మ్మ్ అందరం తినేలాగా చేస్తాము
హ్మ హ్మ
హ్మ మొన్న మ మక్కజొన్న వేసామండి దాంట్లో ఒక ఆరు కంక్ కుల అలా తెస్తే కొంచెం బెల్లం మేసి చేసాము కొంచెం మిర్చి వేసి చేసామండి
హ్మ్ హ్మ అవునా మొన్న మేము కూడా ఎవరో పంపించారు పంప్ సాక్కట్ చేసాము అందులో మీ బిడ్డ అయితే రెండు తింట తప్పడప్పు తింటాది నాకి ఇయవ నాకి ఇయవ అని వచ్చి ఎదుగుతాంది
హ్మ మా పాప తింటదండి మంచిగా తింటది ఆ కొంచెం బాగుంటాయండి అలా మంచిగా ఉంటాయి అసలు మక్కజొన్న అనేది
అ మక్కజొన్న తోటి తినుడే తినడు మాది అయితే మధ్యరా త్రీ లేషి కూడా తింటది తృషుగాడు
హ్మ మీ పెద్ద పాప తినేదా అండి
మా పెద్ద పాప సరిగా తింటది కానీ ఈవినింగే తిన్నది నైట్ మధ్యరాత్రి లేచి తిను మా చిన్న పాపే మధ్యరాత్రి లేచి కూడా తింటది
అసలు అలా ఉండదు కదా అండి తిన్నట్టే ఉండదు ఆ పాప
చిన్న పాపనా చిన్న పాప అన్ని తింటదండీ అట్లా అ దాని అట్లా జీన్సో ఏంట్ ఏంటో తెల్వదు గాని
హ్మ్ కొందరు అంతే అండి ఎంత తిన్నా కూడా అంతే ఉంటారు
అంతే కదండి హ్మ్
ఇంకా ఏం చేస్తారండి
ఇప్పుడు ఒక ఒక ఒక మడగప్ప మొత్తం తిన్నది ఒక ఉంటా కదా అది ఇట్ల పోషిన్ పెద్దగా పోతాం కదా అది మొత్తం తిన్నది తిన్నట్టే లేదు హ్మ అట్లుంటది ఒక దోశ తిన్నది రోజు ఒక దోశ తింటది పొంగనాలు రెండు మూడు తింటది
బామ్మో ఎవరూ నమ్మరండి
ఆ అట్లా ఆమె కనిపిస్తది కాని ఇది ఫీడింగ్ బంద చేస్ పాలు ఇవ్వడం బంద్ చేసినా కానించి తింటుంది ఇట్లానే
అవున అండి మంచిదండి మేము కూడా ఇంగ ఇంకొక ఆ సిక్స్ మంత్స్ అయ్యాక బంద్ చేస్ స్తానండి బర్త్డే అయిపోయాక
బన్ జేయండి
హుమ్ మా వోడు ఎం తినట్లేదండి ఇప్పుడు మీరు ఏం చేసారండి ఏం తినట్లేడండి వీడు
ఎందుకు తింతాండో ఏ మీరు తింటంటే అన్నం తింటుండో
అట్లా తింటాడు కాని చాలా తక్కువ అండి మా పెద్ద పాపతోూ పోల్చుకుంటే అసలు ఏం తింటుండు అని అన్నట్టు అనిపిస్తుంది
అవునా ఉగ్గు పెట్టట్లేవండి
ఆ పెడుతున్నా అండి ఉగ్గు ఇంగ అది తినకపోతే వాడు ఇంగెం తిననట్టే అసలు
మ్ హు ఎన్ని పూటలు పెడుతున్నా
ఆ పొద్దున అన్నము ఏది చేస్తే అది టిఫిన్ అవి ఇవి పెడుతున్న అండి ఈ రోజు ఉప్మా చేసాము తిన్నాడు
హమ్
హుమ్ సాయంత్రం ఉగ్గు పెడుతాం మేము తినేటప్పుడు కొంచెం అన్నం పెడుతాం రెండు మిక్సీగా
టెన్ మినిట్స్ అయిపోయిందండి
ఆ ఓకే అండి